ఆ నమస్కారం అండి అయితే అయితే ఆ స్టోరీ ఏముంటాదింటే ఇద్దరు హీరోస్ ఉంటంది అనుకోండి ఒక నార్మల్ హీరో ఒక మెయిన్ హీరో అని అనుకోండి మీరు అయితే
హీరో ఫ్రెండ్ అట్లా చెప్పు నువ్వు హీరో ఉంటది ఒకటి హీరో ఉంటది అట్లా చెప్తే మ
కానీ కానీ ఇప్పుడు ఏముంది తెలుసా హీరో ఫ్రెండ్ ఉంటది కదా ఆయనైన మెయిన్ హీరో
అది మొత్తం కన్ఫ్యూజింగ్ స్టోరీ ఉంది అది
అంటే ఇప్పుడు మీరు ఉన్నారు మీ ఫ్రెండ్ ఉన్నాడు ఆ
ఆహ్ వింటన్నా వింటానా ఆహ్ వింటాన్న చెప్పండి
ఆ ఇద్దరు ఉంటరు మీ మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు ఆ మీ ఫ్రెండ్ హీరో మీరు మీ ఇట్లా అంటే ఆ ఇప్పుడు ఇప్పుడు మొత్తం మూవీ మీ తోటి నడుస్తుంది మీ ఫ్రెండ్ తోటి కాదు అట్లా మీ ఫ్రెండ్ స్టార్టింగ్ లోనే అట్లా అయిపోతుంది అన్నట్టు
చనిపోతారు ఫస్ట్ స్టార్టింగ్ లోనే చనిపోయినప్పుడు చెప్తారు నువ్వే నా బా ది మొత్తం జిమ్మమెద తీసుకాల అని చెప్పి చనిపోతుంది ఆహ్ తర్వా అవును ఇంకా ఆ ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి ఏమైనా దుష్మనులు ఉంటారు
అవును దుష్మన్లు ఉంటరా అండి
అందుకు వాళ్ళు బాగా డబ్బులు వాళ్ళు ఉంటరు ఆమెకి బాడీ గార్డ్స్ ఏలీ గార్డ్స్ ఉంటారు.
మీరు చూస్తున్నారా మూవీ సీరియల్ చూస్తున్నారా ఇప్పుడు అది
చూస్తలే అడుగుతున్న అట్లనే ఉంటది ఆసిర్యస్ అందుకే అడుగుతున్నా నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది మొత్త మొత్తం సీరియల్ చూసి ఉన్నా నేను అందుకే అడుగుతున్నా
ఆహా మీరు చూస్తరా నేను అది చూడ ఎక్కువ అయితే నాకు మంచిగా నచ్చి అన్నట్టుగా మీరు చూసుకోండి నేనేం చెప్పాఇగా
ఆ
ఉ మస్తు ఉంటది ఆయన ఎంత మంచిగ చూసుకుంటరు తెలుసా హీరోయిన్ కి అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తడు ఎంత ఇట్ల ఇస్ సారు అది చూస్తే నాకైతే ఎట్ల అనిపిచ్చింది ఆట్లో అబ్బా ఇసోంటి వాళ్ళు కూడా ఉంటారా
ఆ నాకు కూడా దొరుకుతాయి ఇస్లాంటిదనే దొరకాలి అని అలు
అ ఆలోచించిన అందరి అది కిస్మత్ లో ఉంటది కదా
అది సీరియల్
అవును సీరియల్ అయిత అయినా కూడా కొంద రియల్ లైఫ్ లో మంచిగా ఉంటదండి అంత కిస్మత్ మంచిగా ఉండాలి కదా ఎంత ఆ ఎంత అందంగా ఉన్నా కూడా అది మంచిగ ఉండాలి రాత అన్నట్టు
మీకు కూడా దొరుకుతారు మంచి వాళ్ళే టెన్షన్ పడవు ఎక్కడైనా ఎక్కడైనా ఉంటారు కదా
ఆ ఇంకా వాళ్ళకి ఏమంటే ఎంత చేసినా కూడా నువ్వు ఏం చేసినావు అన్నట్టు ఉంటది అట్లా నువ్వేం చేయలే నేనే మొత్తం చేసి చ్చిన అన్నట్టు ఉమ్ అవును అట్లనే ఉంటారు వేస్ట్ ఫెల్లోస్
ఎంతయినా ఎఫర్ట్స్ పెట్టినా ఏం చెప్తారు ఏం చేయాలి నువ్వు అది చేసినా అది చేసినావు నువ్వు ఏం చేసినావు కి నాకు అది ఏం చేత్తారు అందుకే సప్పరిగా ఉండాలి అందుకే సప్పరిగా ఉండాలి అందుకే సప్ అప్పుడేగా ఉండాలి
చేత్త వినండి అండి అతనేను ఒక మూవీ చూసినా ఆ మూవి నేమ్ నాకు తెలియదు
కొంచెం టూ ఎక్స్ లో స్పీడ్ పోతాంది కొంచెం జీరో పాయింట్ ఫ పైలో పెట్టండి
ఆ మూవీ నేమ్ నాకు తెలియదండి. అయితే ఏమైతది ఒక హీరోయిన్ ఉంటది ఆమె డె డైలీ కాలేజ్ కి అట్లా పో ఉంటది ఒక హీరో ఉంటడు ఆయనది ఈ కాలనీ కాదు ఆయన వేరే కాలనీలో ఉంటది అయితే కొన్ కొన్ని రోజుల ముందే ఇట్లా షిఫ్ ట్ అయితరు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళతోటి ఇట్లా అని షిఫ్ట్ అయినప్పుడు ఆయనే
ఆపోజట్
ఆ ఆపోజిట్ే ిఫ్ట్ అయితారు శి
తెలిసుినకు నేను చూసిన ఏమో ఆ మూవీ కొంచెం కొంచెం
షిఫ్ట్ అయితారు షిఫ్ట్ అయినాక హీరో కు హీరోయిన్ నచ్చుతుంది ఎందుకు నచ్చుతుది ఆమె ఆట మంచిగా ఉంటదిట కింద తలకా పెట్టి ఉంటది పరాట ఇప్పుడు కూడా ఎవరికి చూడాలని అట్లా అనుకొని ఆ ఆ ఎంత మంచిగా ఉంటదని
చోరీ కదా అది అట్లనే ఉంటది రియల్ లో ఎవరు లేదు అట్లా
మంచి ఉంటదని ఆయన ఇట్లా చేస్తాడు చేసిన ఇంకా మంచిగా ఇ ఎవరికి వేరే వాళ్ళకి ఇట్లా అడుగుతాడు అట్లా అడిగి ఫోన్ నెంబర్ ఇట్లా అడిగి మెసేజ్ చేసి మాట్లాడతాడు అడుగు
చ ఫమ్ మళ్ళీ ఒకసారి చూడండి ఫ్మ్ ఒక్కరి ఒక్కరిగ అడుగు తడుగు ఆడే ఫ్రెండ్ గ అంత తే ఎవరకి అడగాడు
అే ఇస్తారు ఇస్తే ఏమైతుది మాట్లాడతాడు స్టార్టింగ్ లో మాట్లాడతాడు మాట్లాడితే ఒక ఫోటో పంపిస్తా
ఆఫ్లైన్ లో
అ చూసిన అయి అంటే ఏమైతుది ఒక ఫోటో పంపిస్తాడు ఆయన ఫోటో పంపించ
లా ఉండే బాగా బద్మాష ఉంటాడు హజబె బయఫ్రె బ బ బద్మాశ ఉంటాడు బాగా అది ఏమో జూట్ జూడ్ బాార్ చెప్తాడు
అబద్ద్దం బాగా చెప్పడు
బాగా బాగా
హ
నేను కరుడపతి ఉన్నా నేను ఇట్లా ఉన్నా అట్లా ఉన్నా అని ఆమెకి మొత్తం అది చేస్తారు
వినండి కదా
ఆ
హీరో వాళ్ళకి హీరో వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా వాళ్ళ ఇంటి వాళ్ళకి ఏం తెలుసు ఆ మ మిడిలా ఆమె ఉంది కదా ఆమెనే మంచిది పెద్ద ఆమె చిన్నమె గలీస్ అని వాళ్ళకు తెలుసు కానీ ఇక్కడ ఏముంది మిడిల్ ఆమెనే లీజ్ ఉంటది పెద్దామ్మ చిన్నమ్మనే మంచిగా ఉంటారు
అవును
ఆ కానీ వాళ్ళు ఏమనుకుంటారు ఈమె ఇట్లా ఎట్లా అని బాగా చెప్తారు వాళ్ళ గురించి బాగా చెప్తారు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆమె విని ఏం చేస్తుది ఫుల్ ఏడు వస్తుంది అట్లా ఎట్లా అది అయితే మీరు వినండి కదా ఫస్ట్ స్టార్టింగ్ స్టోరీ చెప్ా అయితే ఇక్కడ ఆ హీరో మెసేజ్ చేస్తాడు హీరోయిన్ కి మాట్లాడతాడు మంచి కాని మాట్లాడతారు ఇద్దరు మాట్లాడక ఏమైతుంది ఒక ఫోటో పంపిస్తాడు ఎవరిది హీరోయి ఫోటో పంపిస్తుంది అదే ఈ ఫోటో నీ దగ్గర ఎక్కడ నుంచి వచ్చిందని నేను అడుగు ఆ హిరోయిని
ఏమో ఎవరో పంపండి నువ్వు నా ఫోటో ఎందుకు పెట్టుకున్నాం అది ఆమె అడగద నువ్వు డిలీట్ చేయ అంటే నేను చెయ అంటాడు డిలీట్ చేయ ఆ హీరో చెప్తారు నేను చెయ అంటాను ప్లీజ్ డిలీట్ చేయండి ఎట్లా అంటే కోపం వచ్చి ఏమో వచ్చినట్టు ఓ ఫోటో నేను డిలీట్ చేసిన నన్ సెంటోన్ల తోటి నేను మాట్లాడా అది ఇది అని పోతాడు పోతే ఇప్పుడు హీరోయిన్ సారీ కూడా చెప్తాడు సారీ చెప్తే కూడా ఏం చెప్తాడు ఓవర్ ఓవర్ చేసి ఫస్ట్ మొత్తం రిమూవ్ చేస్తాడు ఇక్కడ నుంచి అక్కడ నుంచి బ్ ఫస్ట్ బ్లాక్ చేసి మళ్ళీ రిమూవ్ చేస్తాడు
ఏ్లాగ చెయ్యాడు హీరో మంచిగా చూడు ఒకసారి ఫలిమ్ రిమోట్
ఆ రిమూవ్ చేస్తా అన్ఫాలో చేస్తాడు ఎందుకు అంతా పొగడు ఎందుకు అండి
ఉంటది కదా ఉంటది కదా ఎ నీకు ఆమె హీరోయి లైక్ చేస్తే అప్పుడు ఆమె ఎక్కరానా నుంచి ఫోటో తీసుకున్నారు ందుకు అ హిరోయిన్కి ఉంటే ఏముంటది వరేమికి ఏ పోనీ నాకు నచ్చది కదా అందుకే ఆమె పెట్టుకున్నారు అని చెప్ చెప్పాలె హీరోని అట్లా చెప్తే కోపం రాదు
ఐతే కూడా మీరు వినండి మున్ ఐతే హీరోయిని హీరోయిన్ నైటే సారీ చెప్తది ఎప్పుడు అప్పుడే సారీ మీకు ఏమన్ చెప్తది ఆమె సారీ చెప్తది చెప్తే ఏం చేస్తడు ఆన్లైన్ ఉంటడు ఒక రోజు మొత్తం ఆన్లైన్ ఉండి చూడడు వేస్ట్ ఫెల్లో చూడక్పోతే ఆమె ఏం చేస్తది ఆ మెసేజ్ డిలీట్ చేసేస్ ఇక పాపం మామె ఏమ అనుకుంటది ఇక ఆమె మొత్త
ఎందుకు చేయాలి మెసేజ్ చేస్తే
యా
అంటే ఢిల్లీట్ చేసి చేసినే గల్తులు పడింది హీరోయిన్యా ఇప్పుడు చెప్పు
హీరోకు అంత పొగరు ఉంటే హీరోయిన్కెంత పొగరు ఉండాలి
హీరో బాగా డిమాండ్ కదా హీరోయిన్ ఎవ నైనా అత్తది హీరోకి బాగా డిమండ్ కూడాద
హీరోయిన్ ఎంత మంచిగా ఉండే ఆమెగా పాపం ఒక వన్ మంత్ మొత్తం ఆమె ఆలోచిస్తుది అరే నేను ఇట్లా చేసి తక్ప్పువ చేసినా కావచ్చు
హీరోయిని అట్లా ఉండది
వాళ్ళ అక్కకి కూడా చెప్తది చెప్తే మళ్ళీ వాళ్ళ అక్క హీరోకి చెప్తది హీరోకి చెప్తే హీరో మెసేజ్ చేసినప్పుడ ఇక ఆమె సారీ చెప్తది ఇట్లా కన్విన్స్ అయి వాళ్ళ స్టోరీగా స్టార్ట్ అవుతుది
ఆ హీరోన్ కూడా ఉంటది ఆమె చెప్పది మరి నేను కూడా నీకు ప్రేమిస్తున్నాను అని బాగా ఎవర్ చెప్తరే ఇడ బిర్యానీ కుడ బాగ ఎవర్ చేస్తర్
చేస్తది అప్పుడు కొంచెం
బాగా బాగా
ఆ ఇంకా ఆ
ఆమెలో విలన్ ఆ హీరోయిన్ సిస్టర్ ఇంకా వారే బాయ్ ఫ్రెండ్
ఆ ఇద్దరు ఉంటారు ఇగ వాళ్ళు ఇట్లా ఇట్లా చెప్తారు స్టార్టింగ్ లో ఏం చెపడు ఆయన మంచోడే
లె మాట విని ఇరోకి ను ఈట్లా ఉన్నావు అట్లా ఉన్నావు అని చెప్పి మాట పంచేస్తారు అట్లా ఉంటే ఎట్లా ట్రై లవ్ అయితది అది వేరే మాటల్లో విని నువ్వు ఈట్లా ఉన్నావు అట్లా ఉన్నావు చెప్తే ఎట్లా ఉంటది
హీరోయిన్ ఎప్పుడు కూడా లుక్స్ గురించి చెప్పదండి పాపం ఆమె ఎప్పుడు కూడా ఏం డబ్బులు కూడా బిహేవియర్ అంటే ఆయన డబ్బు కూడా ఏం చెప్పది
మొత్తం ఇస్తారు ఫోన్ ఇస్తారు డబ్బులు ఇస్తారు ఆమె ఈ అది కూడా చూసినా నేను ఆమెకి చదవ చదవడానికి బుక్స్ కూడా తీసుకొని
అవును హీరో చాదుకోడ్ అయితే
ఆ హీరో ఫెయిల్ అయితాడు హీరోయిన్ పాస్ అయితాడు అట్లా ఉంది మళ్ళీ లాస్ట్ లో ఏమోతుది హీరోయిన్య దోకాయిస్తది హీరో కి
అవును